హ చెప్పండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నం ఏం చేస్తురు
ఏం లేదండి ఈవినింగ్ అయింది గదా టీవీ చూస్తున్నాం
అవునా తిన్నారా మధ్యాహ్నం మధ్యాహ్నం తిన్నారా
ఆ తిన్నాం అండి ఇగ
ఆహ ఏం కర్రీ చేసారు
చికెన్ కర్రీ అండి హ్మ్
మీరు షాపింగ్ ఎక్కడ ఇస్తారండి చిన్న చిన్న షాప్ అన్నా
చిన్న షాపులలోనే చేస్తామండి చిన్న షాపులలోనే చేస్తామండి హ్మ్ ఉమ్ పెద్ద షాపులలా ఎక్కువ రేట్లు ఉంటాయండి మొన్నమ సైడు ఒక చిన్న షాప్ ఓపెన్ అయిందండి మంచి షాప్ ఎ అంటే చిన్నదింటే మరి చిన్నది కాదు లే మంచి షాప్ ఓపెన్ అయింది మంచిగ హండ్రెడ్ రూపీస్ కే డ్రెస్లు వచ్చినాయండి హ్మ్ నాక్ న తీసుకున్నాండి మంచి ఉండ హ్మ్ బాగున్నాయి మా చెల్ల కూడా అంది అత్త తీసుకోపోయినా నాకు నేను డబ్బులు ఇయకపోయినా ఎందుకు తీసుకోలేదు అక్క అంది
ఆహ అవునా
హ్మ్ అంటే అప్పుడు డబ్బులు కూడా లేవండి నా దగ్గర తీసుకోమన్నా గాని అప్పటి వరకే నేను ఇంకా అప్పటికే నేను నాలుగు టాపులు తీసుకున్నా
అవునాంటి
డబ్బులు లేవు ఇగ ఆమె తీసుకోమని దాని తీసుకుందాం అనుకో పైసలు లేవు కదాని ఆలోచించి ఆగిన మా చెల్లె అంటుంది మంచిగా ఉన్నాయి అక్క మంచి ప్లాజో ప్యాంట్లు అయితే మంచిగా ఉంటాయ్ తీసుకుంటే ఏమైందిక్క అని అంది
ఆహ
మీరండి
మేము కూడా చిన్న షాపులోనే తీసుకుంటాం అండి
ఆహా
చిన్న షాప్లో అయితనే మా నాన్న రైటు పీస్ తరు మంచి ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటాయ్
క్క పెట్టలేనననే మిషన్ పెట్టుకొని అన్ని స్టిచ్ చేసుకోవాలి ఒక రోజు అన్నట్టు అనిపించ్ చిందండి అంటే కొంచం చదువుకోడానికి పోతున్నా నేను
ఆహా అవునా
ఎందుకు ఇవన్నీ ఆ డిస్టబ్ ఇప్పుడు మళ్ళ అసలు అయితే మీకు తెలుస అండ్ మస్తు బిజీ బిజీగా తిరగాల్సి వస్తాంది ఫంక్షన్స్ చేయబట్టి అసలు చాలా ఇబ్బంది అయితుంది తెలుసా అండి మా నిన్ మొన్న ఒక ఫంక్షన్ పోయినా మొన్న నైట్ ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాను మళ్ళీ బుధవారం రోజు ఇం ఒక ఫంక్షన్ ఉంది హైదరాబాద్ కి మళ్ళీ వెళ్లాల్సి వస్తదేమో అనుకుంటాన
ఆహా
ఆ ఏం మొత్తం ఫంక్షన్స్ కే అయితాందండి ఎండలలా అ చికాకు అయితది ఆ ఆలోచిస్తున్నా
ఆ నాన్ వెజ్
సంపాదించుడు తక్కువ తిరుగుడు ఎక్కు పన్నటందని మా పరిస్థితి
ఏన్ ట్రూతకు వోతూ షాపింగ్ చేస్తారండి మాల్స్ లా
ఆ ఆ
హైదరాబాద్ పోతే ఇప్పుడు మానుసులా చేస్తారండి
హైదరాబాదా అంటే మామూలుగా పోయినప్పుడైతే షాపింగ్ చేస్తా కానీ ఇప్పుడు కొంచెం మంచి కార్యం కాదు అది చేసి రావద్దట అంటల్లు మరి చూడాలి అవి చన్ తెలువదు నాకు
ఉహు నవును
చే వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు దినాలు ఉన్నాయి దినాలకు వెళ్తున్నాం అయితే మాములుగా పోయినప్పుడు అయితే షాపింగ్ చేస్తాం ఏదో ఒకటి తెచ్చుకుంటనే ఉంటాం
అవునా
ఆ మరి ఇప్పుడు తెచ్చుకోవచో తెచ్చుకోవదో మళ్ళీ తెచ్చుకోవడానికి టైం ఉంటుందో తిరుగుతామో తిరగమో ఏమంటారు గాడి ఇగోండి మా అందాన్ని పెద్దోళ్ళు అంటేనే ఉంటారు కదా అండి చూడాలి
తెచ్చుకోకూడదు అంట అట్లా
అవునా
అలాగే
ఉ
ఉహు మేము కూడా చిన్న షాపుల్లో తీసుకుంటాం అండి
ఆ కానీ మంచిగా ఉండాలి బట్టన్ బట్టన్ మంచి క్వాలిటీ ఉండేటి తీసుకుంటా కాని చిన్న షాప్ లా తీసుకుంటా నేను కూడా
ఉ ఇంకొన్ని పెద్ద షాపులకు వెళ్ళను ఈ మేము కూడా కొన్నాం మాకు మా అమ్మమ్మమో మా ఇంటి దగ్గర కూడా షాపింగ్ పడ్డదండి అక్కడే తెచ్చుకున్నా నేను కూడా టూ టాప్స్ తీసుకొచ్చుకున్నాం ఉ ఏ రోజు వెళ్ళాము మళ్ళీ లెగ్గీను టాప్ తెచ్చుకున్నాము అండి
కనీ అంతా పక్క పెట్టందండి ఏమ్మటే ఏకు ఏసు ఎమ్మటే ఏపిచ్చుకోవాలి తెలు
ఏ ఏంటిది అది ఏంటి
ఉ మనం తీసుక పోనీ హలో వినిపిస్తుందా అండి హలో బట్టలు ఏవు బట్టలు ఎం ఇగ ఎందుకు ఎమ్మటే ఎమ్మటే వేయాలండి పక్కకు పెట్టినాం అనుకో అది పక్కకే ఉంటది
అవునవును
ఉ అట్లా
ఉ ఆ అవునా
ఉ ఇగ నేన్ మొన్న ఒకటి డేస్ షే నేను కూడా మా చెల్ల అడిగింది తీసుకుందాంమనే అనుకున్నాం మళ్ళీ ఏమన్నా షాప్ కి వస్తే పోయి చూద్దామ్ అనుకుంటానా గానీ గెయ్యే పాతవి ఉన్నాయండి అప్పట్ లెక్క స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచి దొరకట్లేవు అందులో
ఆ ఆ
అట్లా హ్మ్ హ్మ్ హ
ట్యూస్డే చూసిన నన్నే
ఆ ఆ అవునండి హా హ్మ్
మ్ హు మేమ్ కూడా ఇక్కడ పెద్ద పెద్ద షా షాపింగ్ లో అసలు కాసం లో మ్ వి మాల్స్ మ్ వి అ అవి ఉన్నాయి కదా అండి వెళ్లం వెళ్లం మేము ఎందుక అంటే మాల్సుల రేటు బాగుంటాయి అందులో ఒకటి మళ్ళీ మన ఫిక్స్డ్ రేట్ అంటాడు అందుక ఇగ మేము వెళ్ళం ఎప్పుడు
హ్మ్ హు
మన చిన్న షాపులో అయితే ఇక
హ్మ్ ఇదివరకు కూడా మాల్స్ లల్ల చాలా తక్కువ రేటుకే డిస్కౌయ్ అౌంట్ పెట్టి ఆఫర్స్ పెట్టి మంచి ఇచ్చేదండి సో ఏందంటే వాళ్ళ దగ్గర బ్రాండ్ మంచి ఉంటది క్వాలిటీ ఉంటది బట్టలు అనేసి మనం పెద్ద షాపు లోకి వెళ్దాం అనుకుంటున్నాం గానీ అసలు అయితే బానికి గ్రాండ్ బట్లన్ని ఎక్కువ ఎక్కువ రేట్లేేసి మనకి అమ్ముతడు వాడు ఏదైనా ఒక టాప్ చూసినాం అనుకోండి టాప్ మంచిగా ఉంటది పాయింట్ బాగుండదు సర్లే పోని పాయంట్లు మంచిగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని తీసుకుందాం మా ఆ అంటేన టాప్ మంచిగా ఉండదు అ రొండు బాగున్నాయింటేనా
రేట్ ఎక్కువంటది
అవునండి
రేటు బానే ఉంటది కండి
అవును రేట్ బాగుంటదండి నేనైతే అప్పుడు షాపింగ్ ఓ ఓపెన్ చేసినప్పుడు బాగున్నాందింట ఒకసారి పోయిన అండి బాగున్నాయి బాగున్నాయి అంటే పోయినా నేను కూడా ఒక టాప్ తీసుకున్నా ఉమ్ మంచిగనే ఉన్నది అప్పుడు మంచినే ఉన్నాయి కానీ ఇప్పుడే రేట్లు పెంచిళ్ళండి
ఆ మళ్ళా ఫస్ట్లో ఫస్ట్ సారి ఆ బాగుంటాయంట ఈ ఇప్పుడు మేము మీ
అంతే తర్వాత ఇగ రే ఉమ్ రాను రాను రాను రాను రాను రేట్లు పె తిరగవచ్చు కదండి
వెళ్తే అది ఆఫర్ ఎప్పుడు వరకు ఉంటందింటే వన్ ఇయర్ వరకు ఉంటదండి అన్నారు
ఆ
ఎందుకంటే ఎందుకుండంటే అట్లా మళ్ళీ వాళ్ళు ఆఫర్స్ పెడతారంట
ఆ ఆ
ఆ ఆ
ఉమ్
వాళ్ళు అయితే మేము కూడా అడిగినా హండ్రెడ్ ఏనా లెగ్గిను ఉంటదంటే ఆ ఉంటదండి అన్నారు
ఆ లెగ్గిన్లు అవి ఇవన్నీ ఉంటాయి అవునండి
అట్లానే ఉంటే బాగున్నాయి
ఉమ్ కానీ అయినా మంచి ఫస్ట్ వచ్చిన క్వాలిటీ రాట్లేమండి బట్టలు కదా
ఆఓ హ్మ్ హు
అస్సలు మంచి వచ్చినాయి స్టార్టింగ్ లో అసల ఆ రోజు పోతే బాగుడానికి ఇచ్చిందండి ఎంత బాగున్నాయి
ఏమ్ బాగుంటాయి అంత డూప్లికేట్
హ్మ్
చెప్పు ఏ బా
అ
బస్ల ఓస్తున్నరా కార్కా
ఉమ్
బస్ల ఒస్తే రష్ ఎక్కువ
చీరలు ఇష్టం డ్రస్సులు ఇష్టం చీరలు కూడా కట్టుకుంట బాగా కట్టుకుంట చీరలు నాకు చీరలు అంటే బాగా ఇష్టం చీరలంటే ఇష్టం అండి ఇగ చీరలు క కట్టుకుంటా
ఆహా
ఆమె వెయ్యి అంటాంది తెల్ల చీరా ఉమ్ చెప్పండి
నాకు కొంచెం డిస్టర్బ్ వస్తుందండి పక్కకి రారాదండి
ఆహా మా అత్తయ్య వాళ్ల ఇట్లా కార్యం ఉందని చెప్పిన కదండి ఇప్పుడు చెప్తే వాళ్ళది వాళ్ళది ఆమెకు తెల్ల చీర కొనియ్యాలి ఇగ ఆ తల్లిగారి తరుపునుంచెలి కదా ఇప్పుడు మా నాన్నమ్మకు బాలేదు ఇగ ఆమె బాలేదు ఇగ ఆమె కోసం చీర పడేసే చీరనే పడేసేసే చీరనే అది పడేస్తరు వైట్ చీరకి థౌసండ్ ఇస్తా అనంటే ఇట్లా వైట్ వేస్ట్ ఏ వైట్ చీరలు వాడరు కదండి
వోయిస్ కట్ అవుతుందండి కొంచం పక్కకు రారాదండి
ముప్పై ఐదు వందలు కొట్టమని చెప్తాన్న అట్ల అంతే అండి
షాప్ లో బానే ఉంటయండి చిన్న షాప్ అయినా మనకి అనుకున్న రేట్
అవునా నేను ఫై ఇగో సిగ్నల్ రాట్లేదని ఫైవ్జి సిగ్నల్ రాలేదని ఫైవ్ ఫైవ్ జి అని బయట రోడ్డు మీదయితే వాళ్ళు వీళ్ళు చూస్తరని లోపల ల కూర్చున్న అండి అట్ల
అవునవును ఏ సిగ్నలే ఉండట్లేదండి ఫోన్స్
అవునండి సిగ్నలే ఉండట్లేదు
ఉమ్ సిగ్నల్
కట్ అయితాంది వాయిస్ మధ్య మధ్యల
వాయిసు కట్ అవుతుందండి మీది ఈ మధ్యలో షాపింగ్ చేసావా మరి